హలో ఏం జేస్తాన
తినాలిగా
తిన్లేది
లే తిం తినాలి
ఏం కుర
మాది ఈరోజూ అయింది గోంగూర పచ్చడ
గోగ్ తింటావా నువ్వు తింటా చ చిన్నపట్నుంచి అలవాట్లేదు తినన్ నాక్ అసలకే నచ్చద్ ఆ ఇట్లా నేను మసూర్య మా చెల్లె కూడా పోయినారు
మంచిగ ఉంటదిగద్ మీ ఊరి దగ్గర
గోంగుర పచ్చడ మా అమ్మ మా నాన్ మా నాన్న ఒక్కడే
మ్
మా అమ్మ గుడా తినది అసల్ ఉండనీయ అట్ల అల్వాట్ అయిపోయింది.
మరి అన్నెంచేత్తడు మరి మరి అన్నెంచేత్తడు
ఆయన సినిమా షూటింగ్లో పనిచేస్తడు
హైదరాబాదెనా
ఆ
వాళ్ళ వైఫ్
ఆమె ఇంట్లనే ఉంటది పిల్లల్ చినోళ్ళు వాళ్ళని స్కూల్కి తోలిచ్చి తీస్కురావడమే సరి ఔట్డోర్ గిట్ల పొతదేమో వస్తే బానే అంటే లైట్స్ ఇట్ల పట్టుకుంటర్ చూడు మ్ అదే వర్క్ బీసీ నిన్న స్కూల్ల నిన్న స్కూల్ల ఫేర్వల్ అయినట్టుందిగా
ఎవర్ది?
టెన్త్ క్లాసోల్లది ఫేర్వెల్ చేసింరు కదనే
ఏ టెన్త్ ఏ బ్యాచోలో మరి మనకేం ఎర్క
ఇప్పుడున్న బ్యాచ్చోలది ఫేర్వల్ చేసింరు.
ఆహా.
రేపే రేపట్నుంచి ఎగ్జామ్స్ కద వాళ్ళకి
ఆ గిప్పుడు చేసింరా గీ రెండురోజుల ముందే
ఆ గీ రెండురోజుల ముందు ముందు
గిప్పుడు చేత్తే పాపం వాల్ ఎంజాయ్మెంటే చేస్కోకుండా
ఎందుకమ్మ వాళ్ళు స్కూల్కి పోతే ఏమంటరు ఇంటికాడ ఉంటే సద్వరనే వాళ్ళకి రోజు స్కూలు పంపించిన్రు.
స్కూల్కే గని అప్పుడే అప్పుడే పోయి చదువుకుంటే మనం మనకెట్లా పెట్టిర మరి మనకి సిలబస్ అయిపొంగనే ఫేర్ ఫేర్వెల్ పెట్టినంక డైలీ పోయి చదువుకునేది మనం
కాన్ ఇప్పుడ్ అట్ల లేరు ఎప్పుడు హాల్ టికెట్ ఇస్తే అప్పుడు బంద్ జేద్దామా అని చూత్తాన్. రు మనమేమో హాల్టి కెట్స్ ఇచ్చిన గని స్కూల్కే పోయినం.
మ్
ఇప్పుడున్నోళ్ళు అట్లా లేరు హాల్ టికెట్ ఎప్పుడ్ ఇస్తే అప్పుడ్ తీస్కొని బయటపడ్దామా అన్ చూత్తారు.
నీ ఆ స్కూలే అంత కొత్త కొత్తగుంది అ సార్ వాళ్ళెవరో తెల్వదు.
అమ్మో ఒ మొన్న గేమ్స్ అప్పుడు పోయిన కదా స్కూళ్ల గేమ్స్ ఆడిపిచ్చిరు. జెండమందరంకి పోయినా ఆ పిటి సార్ ఇగ ఒకటే నవ్వుతాండు. ఆ స్కూల్ల మేడాలు కొత్త మేడాలొచ్చి లు గిరిజా మేడం ఒ ఒక్క రోజు గుడా కనపడ్లే ఫైనల్ మ్యాచెస్లో లేదు. ఆ స్టార్టింగ్ మ్యాచెస్లల్ల లేదు.
అసల్ అత్తదా మినా ఎక్కువ
ఏమో ఎక్కువ రావట్లేదట గిరిజ మే
ఎ ఎందుకు?
ఏమో మరి ఆమె కేమో పనుంటాన్ దన్ అంటాన్రు. ఆ అప్పుడ త్రీ డేస్ రానే రాలే మేడం ఒక్క రోజే వచ్చిందంట.
హ్మ్
స్కూల్ గురించి పట్టించుకుంటలేద్ అని కొంతమంది అంటాంరు. ఆమె కొంచెం ఎక్కువ చేత్తది అన్ అంటాంరు.
ఎవరంటారు.
ఆ స్కూల్కి పోయే పిల్లలు ఇద్దరు ఉన్నారు మా సైడు వాళ్ళు చెప్తాంరు.
మ్ హ్ ఎక్కు చెత్తురా
కానీ మళ్ళా అటెండర్ అయ్యే టీచర్లెక్క ఉంది తెలుసా
ఎవరామే
ఏమో మొన్న అటెండర్ టీచర్ లెక్క తయారయ్యి వస్తుంది
అమ్మో బెల్లె ఇనపడేడట్లే అసలు మాకు ఇంతకుముందు మా ఇంటివరకు బెల్ వినపడేది తెల్సా ఈ మధ్యబెల్ లేని పెళ్ళాం అగో
మాకే ఇన్పడట్లే బెల్లు నాకే ఎప్పుడో ఒకసారి ఇన్పడత్
ఎనిమిది సార్లు కొడ్తరా ఎంజేత్తర
ఏమో అసల్ గట్టికొడ్తాందో అసల్ పాము ఉందో లేదా ఆమెక్ తింటాందో తింటలేదో
మా అప్పుడైతే సుకనమ్మ కొడితే ఫస్ట్ బుల్లిగాని ఉరికేది మన నుంచి
పీటి సార్ మళ్ళా మన పీటి సార్తోనే వస్తేనే మంచిగా ఉండేది గీత గిత్త ఉన్నారు పోరగాళ్లు టెన్త్ క్లాస్ అట
మళ్ళంద ఓటడు సార్
ఏమో అన్నారు పీడిసార్ మళ్ళఓటదాంట ఇడికే అని అన్నారు
హ్మ్ హ్మ్ నేను వత్తే అంత అంత ఆగిపోయినాక మంచి మంచి వాలు పోయినాంక సారి
ఎవరు ఇప్పుడు ఉన్నా సార్ పోవాలే గదా ఆయన రావాలన
హ్మ్ హెచ్ఎం సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే
మా అమ్మ వొళ్లకడిగి రోజు వత్తడు అంటే మార్కెట్ కి వస్తాడు కదా
ఎక్కడ
మామూలా దగ్గరికి రోజస్తాడు సారు
హ్మ్
సార్ లోకలే కదా అవి ఇవి కొనుక్కని పో
కాల్ మల్తదానటన అమ్మ వాళ్
ఆ మాట్లాదిండి అడుగుతారట ఏం చెస్తారు ఒకరోజు నేను కూడ పోయినా మా బండి దగ్గర కూర్చున్నా అంటే మామూలకు ఆపోజిట్ లో కూర్చుచునం
హ్మ్
సార్ దగ్గర కూర్చుంటే సార్ వచ్చిండు వద్దు చూ
గేట్టిగ మాట్లాడు
మా చెల్లె మాట్లాడింది నేను నేను కూడ మాట్లాడిన సార్ తోటి
హ్మ్ అయినా మన అప్పుడే మంచిగా ఉంది ఈ తరాత్రకి పంతే మంచిది తే బ్యాచులు
చిల్లర్ చిల్లర్ తయారుయినారు పోరగాళ్లు అద్దు అదుపు ఎం లేకుండా
హ్మ్ చాలా సార్లు జరుగుతాయి జరుగవో అసలు
అసలు బ్రేక్ ఇత్తే పోరగాళ్లు గుంపులు గుంపులు బజార్లు పట్టుకొని తిరుగుతారు అసలు
ఉహ్మ్
మా సైడు స్కూల్ దగ్గర కదా మాకు
హ్మ్
ఈగ మా సైడ్ మా గల్లీ కాంచే పోతారు పోరగాళ్లు పోయేటలు పోక కొట్టుకుంటారు
ఆ అన్నది అన్న మస్తు బడాయి ఎమ్మానా చేయకపోయినావ మరి అన్న వర్క్
హ్మ్ మా స్కూల్ అన అయిన మా నాన్న వద్దంటాడు
ఎందుకు
ఎందుక అమ్మ అయిన ఛాన్స్ ఏమో ఏమో ఒక ఆప్షన్ ఏం రాలేగా చేయటానికి కూడా ఎవరు చెప్పలే
మనంబీర్ణ మాట్లాడుకుంటే గిరామేయినా ఉంది కాబట్టి పెటిస్సది.
ఏ ఎవరు పెట్టియరు ఉన్నోళ్ళు ఉన్ వాళ్ళ గవర్మెంట్ వాళ్ళు ఉన్నరు గదా ఇప్పుడు హ్మ్ ఇప్పుడు మ ఫ్రెండు వాళ్ళ అమ్మే వండుతాంది ఎల్ల వన్ వంట
పేరు
మా సైడ్ లెదా పోటి
పొట్టి వాళ్ళమ్మనా
ఇవాళ అమ్మోల్లే వండుతారు వంట
వాళ్ళ అమ్మేకు మా మబ్బులట ఇక్కడ్నే ఉంటుందా
ఇక్కనే ఉంటాంది వాళ్ళ డాడీ ఇల్లనే నల్లాలు ఇప్తాడుగా ఆపాంది తిప్తాండుగ
ఉమ్
నాకేం తెలుసు గని మొన్న గేమ్స్ కి పోయినప్పుడు ఆమె ఎ బా ఎమంటరు టిఫిన్లల అన్నం గిట్లా పట్కపోతాన్ ఉష్
మంచిగుంటద ఎట్నా
ఏమో ఎవరు ఉన్నరు ఎవరున్నారు ఆడడానికి అన్ చెప్పడం నేను అడుగుతే చెప్పడానికి ఎవరున్నారు ఇట్ సైడ్ పిల్లలు
ఉహు
ఉ ఎప్పుడు అడిగింది ఎంతైనా మన అప్పుడే మంచిగుంది డిసెంట్గున్నాం. మంచిగా చదువుకున్నం. చేసి ఇప్పుడున్నోల్లంతా వాయి ఫోన్ల మహిమా అంత ఆగం మాగం ఉంది
మన అప్పుడు మనం ఉన్నప్పుడు బిల్టింగ్ లేసాకద
స్టూడెంట్స్ సక్కగ ఉన్నప్పుడు స్కూల్ సక్కగలేదు. స్కూల్ సక్కగ ఉన్నప్పుడు స్టూడెంట్స్, సార్లు సక్కగలేరు.
ఏమె ఎక్కువా స్కూలో ఉన్నరా లేరా అని ఎదో ఒకటి తెలుస బెడ్లు గొట్టురు మన అప్పుడ్ మ్ మార్చ్ ఫస్ట్ అయ్ బ్యాండు గూడా బ్యాండ్ డు యినపడదు బ్యాండ్ కొట్టరు
అండే కొంచెం కొంచెం వినిపడతాంది
మ ఇన్తక్ ఇంతకు ముందు రన్ ఇనపడింది మన ఇంటి వరక్
ఆ అసలు మొన్న మార్చ్ ఫాస్ట్ గూడా పెట్లేదు తెలుసా
ఎం జాన్ ట్వంటీ సిక్స్ కా
ఆ
ఊరని దిరుగలేదా
ఊరంత దిరిగిరు గానీ ఏడి దాకా పోతారు గిడ అ కొంచెం దూరమే పోతార్రట ఇప్పుడు
మనా అక్కడ మన ఎక్క సౌమ్య వాళ్ళింటి దాగ పోయేది మనం
అక్కడ ఒక ఆర్త్ ఉంటది అ ఆర్తి దగ్గర దాకా పోయి రావాలి మరిఇప్పుడు వాళ్లేన్ శ్రీ మా అంబేద్కర్ మోకాంచే మళ్లుతారు అనుకుంటా నాకు తెలిసి
మ మా ఆర్చ్ కాడి పోయి వచ్చి మళ్ళ ఆఫీస్ లో జెండా ఎగరేసి, మళ్ళీ మన స్కూల్కి ఒచ్చేది.
గవర్నమెంట్ స్కూలో గుడ ఎయెచి గవర్నమెట్ హస్పిటల్ లొ కూడ ఎగిరేసినాం మనం
ఉమ్
హాస్పిటల్ కాంచి రిటర్న్ అయితారనుకుంటా అంతే
హ్మ్
అంత దూరం వొట్ల్ లేరు ఏ ప్రాపర్ డ్రెస్ లేదు. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఏసుకొచ్చారు
సారు వాళ్ళు మంచిగుంటే అ దని మ్ మె దెం అంత పర్ఫెక్ట్ జూస్తనే వెట్లా ఏమ్మరి ఆమె
అ యి మేడాలకి వాళ్ళ స వాళ్ళ సోకులె సరిపోతున్నటునయ్
అసల్ కొత్త కొత్తోల్ ఎవ్వర్ని జూల్లే అస్
పో ఏమో చూష్ మెడాలని అమ్మ పెళ్లిక్ కూడా అందగనం రెడిగారు మస్తూ రెడీ అయి ఒత్తారు మేడాలు అయితె పుట్స్ అప్పుడె వల్ల వాట్రూ స్పోట్ తాగమను
మన ఓల్డ్ సారొళ్ళు ఎవరు లేరనుకుంటగ
ఎవర్ లేరు
హ్మ్
చాలా తక్కువ స్ట్రెంత్
ఈ మ స్ట్రెంత్ పెరగాలంటే స్కూల్ హెచ్ ఎమ్ స్ట్రిక్ట్ గుంటె ఎరుగుతయ్
చానా తక్కువుంది ఎంత తక్కువ ఉంది అసలు పిలుగాల్లే కనపడట్లే చిన్న స్కూల్లో అప్పుడు ఎంత మ ఉండేది ఇప్పుడు అంత మంది అవ్పడతారు పెద్ద పెద్దబళ్ళే గూడ
ఏమునామె ఆ హెచ్ ఎమ్ సార్ పోయినకాంచి అంత స్కూల్ దరిద్రమంత పెయింది.
ఆ ఏమో అంతా వర్ లేరు ఆయన్తో ఆయన బోకముందే వరుసగా అందరు పొయ్యిరు కదా పాత కార్లందరు
హ్మ్
వాళ్ళు బొయిర్రు ఈ కిన్ చిన్నవాళ్ళు గూడా పాత సార్ వాళ్ బొయిర్రు కొత్తోళ్ళు ఒచ్చిర్రు వాళ్ళకేం తెల్వది
హ్మ్
మొన్న ను ఒక సైన్ కోసం అని పోతె వాళ్ళకాడ ఐడిలే లేవ
వాళ్ళు మనకి తెల్వద్ అందుకే పెడితె తెలిసిన వాళ్ళయితే వెడ్తారు
ఐడి తీపిచ్చుకొలేదట మేడం రెండు సంవత్సరాలు అయితే రిటైర్డ్ అయితనని ఐడి యే వొద్దని తీయించుకొలే
హ్మ్
ఏ నవ్వాల తిట్టాల ఏం అర్థంగాలే సప్పుడుజేకుండా పోయి వేరేటోళ్ళదగ్గరకి పొయిన
హ్మ్ సరే హలో
సరే మరె
హ్మ్
తర్వాత ఫోన్ జేస్
సరే
బాయ్
బాయ్